హలో బాగున్నావా
ఆ బాగున్నారా నువ్వు
బాగున్నాంర్రా ఎలా ఉన్నారు
అ బాగున్నా తిన్నవా
ఆ తిన్నందా ను తిన్నావా
చేసినవే
చేసామ్ మాట్లాడదాం ఎలా ఉన్నావ్ తెలుసుకుందాం అని
ఉ చాలా రోజులకు చేసినావే
వర్క్ ఉండింది కొంచెం వర్క్ స్ట్రెస్ లో చేయలేకపోయాను
ఓహో ఏం జాబ్ కెళ్తున్నావా
లేదు కాలేజ్ లో ప్రాజెక్ట్ వర్క్ కి అలా అయిపోయింది
ఇంత సే బోతే ఎట్లా
ఏం చెయ్యాలి నాకు లాప్టాప్ వర్కే సరిగా రాదురా
అయితేనే ఐత్ అయితేనేముంది ఆళ్లు వచ్చిండ్రు
ఇప్పుడు పండగ వస్తుంది కదా ఎలా ఇంటికి వస్తారా
ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి
టీవీ సౌండ్ ఈ లేదు బాగా పండగ సెలబ్రేట్ చేసుకున్నా వా టూ డేస్ హాలిడేస్ వస్తాయి కదా
ఉన్న కూడా ఈ ఎగ్జామ్స్ బ్రో మాకు
అవునా ఉగాది గురించి తెలుసా మీకేమన్నా
ఆ మేము ఇంగ్లీష్ కదా మాకు తెలువది మీరే చెప్పాలా ఎట్ట అని
ఎలా చేసుకుంటారు ఉగాది
ఉగాది పచ్చడి చేసాము మా ఊర్లో అదే అంతా ఐదు రుచులు ఉంటాయి ఆరు రుచులు టేస్ట్ చేసి
అయితే ఇదు కాదురా తీపి ఉప్పు కారం
ఉ ఏడు ఆ ఆ ఏడా అయిదు
ఏడు అనుకుంటారా లేదు ఆరు ఆరు ఆరు ఏడో తెలిదు నాకు కూడా కరెక్ట్ గా
అంతేగాని ఉగాది చేసుకో కొంటున్నావా రెండు రోజల్లో
అవునురా
ఆ ఊరికి పోవాల్నా ఏడున్నావ్
వెళ్తాను ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కాలేజ్ కి కాలేజ్ ఉంది ఎక్కడ అండి పి జీలో ఉన్నాను నేను
అదే ఊరు ఎక్కడ అని అడుగుతున్నా
ఊరు ఊరు చెప్పకూడదులే మా ఊరు ఒకఓకే ఊరు
అరే అదే ఏమన్నా పల్లెటూరు అంటున్నావా అదేం లేదు పెద్ద టౌను పెద్ద సిటీ లో ఉన్నావని చెప్పలేకున్నావా
అవును సిటీలో ఉన్నాం మేము తెలియదానికి చా లా రోజులుయింది సిటీకో చ్చి
చూసేసాం మేము అన్ని మేము పోస్ చూస్తుంటాం అన్నమాట అప్పుడప్పుడు
అవునా
ఉ ర్ అపాయింట్మెంట్ కావాలంటే ఈరోజు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కావాలంటే రోజు దొరికింది నీ ది
అయ్యా అంత లేదు
ఫోటో గ్రాఫిక్స్ కావాలి ఎప్పుడు ఇస్తావ్
ఇస్తున్నారు టైం వస్తుంది
ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నావు ఇంక ఇప్పుడు కాక ఇంకెప్పుడు తీసుకుంది
ఈ మంత్ లాస్ట్ లో తీసుకున్న
ఆ మర్చిపోబాక మీట్ అవుదాం మీట్ ట్ చాలు మీట్ అవుదా
ఆ షాపింగ్ ఎప్పుడు వెళ్తారు పండకి
పండుగ షాపింగ్ ఏముంది ఆన్లైన్ అంతా ఆన్లైన్
ఆన్లైన్ బయట చెయ్యరా ఆఫ్లైన్
బయట ఏముంది ఫుల్ రిచ్ బయట అంతా చాలా ఖర్చులేయిపోతాయి అదే ఆన్లైన్ లో చూసి పెట్టుకునే ఒక మనకే ముందే వస్తాయి కదా మన
అవునా ఎవన్న మంచి డ్రెస్సులు ఉంటే మాకు తీసి పెడతారా
కలెక్షన్ ఉంటే తీసి పెడతాలే
ఆ చూసి పెట్టి
ఆ అవన్నీ అవన్నీ చూసుకుందాంలే తర్వాత
ఏ బట్టలు అయితే బాగుంటాయి
ఆ నీకా
అలాంటివి ఆ
ఆ ట్రెడిషన్ బాగుంటుంది
ఇంకా
ట్రెడీషనల్ వేర్ అయితే నీకు బాగుంటంది ఎందుకంటే ఆ ట్రెడిషన్ వేసుకోవాలా
అవునండి
పండుగ కా
అవున్రా
ఆ తిన్నావా
తిన్నావ మీరు తిన్నారా
అంచికంటందా ఫుడ్ ఆడ
ఏదో ఉంటుంది అలా
మీరున్న చోట ప్రజెంట్ అదేదో సిటీ ఆల్టోన్ అది ఏదో ఉంది కదా ఊరు బాగుందా
బాగుంటుంది ఏదో ఒక అప్పుడప్పుడు ఎక్కడికి
మాల్స్ గానీ బీచెస్ గానీ
ఎం జీబి మాల అని ఉంది
ఆహా ఓకే
టూ ఆర్ త్రీ టైమ్స్ ఎల్ జస్ట్ అంతే మకు టైమే ఉండదు ఎ దానికి రూమ్ నుంచి మా ఫ్రెండ్స్ అసలుకి రారు వెళ్దాంని
అపాయింట్మెంట్సే ఉండవు కదా ఆ వేర వాళ్కి ఇచ్చేసింటకదా ఇంకా టైమ్ దొర
మాల్లో అన్ని షాపింగ్ చేయొచ్చు ఏమంటే ఎక్కువ బడ్జెట్ ఉంటే
ఆ ఎర్నాస్ ఎరనార్స అయితే చ చింగల్ అరనార్స్ కదా మనం
ఆ అవును టర్ నెక్స్ట స్టడీస్ ఎప్పుడైపోతుందిరా
ఇంకా ఇంకా ఏప్రిల్ ఫిఫ్టీన్ క అయిపోతుంది
ఆ తర్వాత ఏం చెయాల అనుకుంటున్నారు
తర్వాత ఇంకా చెయ్యాలి కదా ఇంకా ఈడికే స్టాప్ చేస్తే ఏమి లాభం లేదంటన్నారు.
మ్ జాబ్ అయితే చూసుకుంటారు కదా, కన్ఫామ్ గా
చూసుకోవాల పేరెంట్స్ ఎటిక్ పర్సన్స్ కాదు కదా. అయితే మనం జాబ్ చేయకపోయినా, ప్రాబ్లం ఉండదు. వెల్ సెటిల్డ్ కాదు కదా! నా తె అది థింక్ చేయాల. అన్ని ఆలోచిస్తా ముందు
ఇంకేంట్ర మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ పక్కన ఫ్రెండ్స్ అంతా
ఆ ఎంద్ ఉన్నారో, ఏదో ఉన్నారు.
వాళ్ ఏం పండగ గురించి ఏం ఆలో, షాపింగ్ చేయలేదా మీ ఫ్రెండ్స్ తో పాటి
ఎక్కడికి పోలేదు. ప్రాజెక్ట్ వల్ల మహిమల కూడిపోయి అందరూ వెళ్ళాం వెళ్ళాం.
ఏ ఏం టెంపుల్స్
జైన్ టెంపుల్, అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా! జొన్నవాడ
మ్
ఆ మల్ల మన్ననే అరుణాచలం తిరు మల ఎల్లేసి వచ్చిన. వెళ్తాం ఈరోజు ఈరో ఈ రోజు మార్నింగే ఎల్లెస్ వచ్చ.
అవునా!
మ్
ఉన్నాయ్.
కాకపోతే ఇప్పటికీ తిరుమలాకి ఎల్లెసొచ్చా, అరుణాచలం ఎల్లెసొచ్చా.
ఆ చానా ప్లేస్ లు తిరిగావ్.
మీరు మీరెల్లేసి రాల?
మేము ఎళ్ళాము. ఓ కాలమైంది ఎళ్ళి
ఎన్ని కాలమయింది?
చాన రోజులు అయిపోయింది ర. ఎల్లి. మీరు ఈ మధ్యన ఎళ్ళింటారు మేము ఒక త్రీ మంత్స్ ప్యాక్ ఎల్లింటాన్నం మా ఫ్రెండ్స్ తో కలిసి మేం చాన దూరం. ఆ
ఎ ఎక్కడికి ఎళ్ళాల
ఇప్పుడు, ఇప్పట్లే ఏం ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఇంక ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా!
ఆ అయిపోతది కదా కాలేజు
హా అయిపోదు. అందుకే క, నిన్న అక్కడ ఒక జాతరకి ఎల్లేసి వచ్చాము. ముత్యాలమ్మ జాతరకి. అక్కడే అందరం పుడ్ చేసుకొని, తినేసి,
ఆ ఆంటీ బాన్నారా? మీ ఆంటీ, మీ అక్క
ఆ బాగున్నారా? మీ ఇంట్లో మీ
ఆ అ బాగున్నారు. ఆ బాగున్నారు. బాగున్నారు.
మీ సైడు ఏది ఫేమస్?
మాది అనంతపురు.
మీ ఊరు సైడు, ఏ ఏ పండగ బాగ చేస్
మా ఊర్లో అన్ని తెలుగు పడుగలె. అన్ని బా చేసుకుంటాం.
అంటే, మీరు సండే చికెన్ తినరు కదా ఎందుకు?
అ అది మా ఇంటి వారమ్మా ఇంటి దేవుని కొలుస్తాం మీరు ఇప్పుడు శనివారం ఎట్లాన మేము ఆదివారం అట్లాలను
ఆ మీ ఊర్లో ఏదో ఒక పడుగ ఎక్కువ పెద్దగా చేస్తారు కదా
ఏదనా ఆ దసరా దసరా ఆ దసరా దసరా చేస్తాం
హ అట్లా పోస్ట్లు పెడతా ఉంటావు కదా చూస్తా ఉంటాము స్టోరీస్
అవునవున అవును తొమ్మిది రోజులు బాగుంటుంది
తొమ్మిది రోజులు ఎల్లావా
ఆ ఇంటికాడ అప్పుడు టెన్త్ అప్పుడయితే ఆడే ఉండేదాని కదా ఇంకా అప్పుడు డైలీ ఇప్పుడు ఈడా ఆ పొద్తున్న డైలీ ప్రసాదం కోసమని వెళంట
అమ్మ వాారు బా
తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేస్తారు
ఆ
ఉ అవతారలు తొమ్మిది
అవునా సరి ఏను రా ఏం చేస్తా అంటారు ఇప్పుడు మీకు కాలేజ్ కదా ప్రాజెక్ట్స్ ఏమన్నా కంప్లీట్ అయిపోయాయా
ఇంకా ఉంది ఇంకా అవి అలా ఇన్మెంట్ చేయాలా తలకా నప్పస్తుంది ఇంకా మూడు టాపిక్లు తీసుొచ్చినాను ఇప్పుడు
ఆ
ఇంకా చెయ్యాల ఇంకొకారు ఉన్నాయి బ బ్యాక్ పెయిన్ కళ్ళ మంటలు
అయ్యో అయ్యో
చేయలో అర్థం కాదు అంతే అ
తొందరగా పడుకునే స అవన్నీ పట్ంచుకోవద్దు అందరు గ్రూప్ టీమ్ వర్క్ కదా అందరు కష్టపడతారుని వచ్చి ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నాం
ట్రీమ్ వర్క్ అనే వదిలేసింటే కొంచం మా పిల్ల మా టీం వర్క్ లో ఒక పిల్ల చేసిందా ఇంక కొన్ని నాకు ఇచ్చేసింది ఇం పక్క పక్క చేయ్యాల బాయ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కాట్లే
అయ్యో ఏం కాదు లే చేసా వేసుకోవచ్చు ఆ టైం క అయిపోతాయిన్నీ
అందుకే ఇంకా ఇప్పుడు కంప్లా లెప్టాప్ ఉంది అందుకు చేసేసుకున్నామని
చెసుకు తొందరగా పడుకునే వస్తేయి అవిడ హెల్త్ ప్రాబ్లమ్స్
ఆ అదే ఇంగా ఊరికెనా ఏ ఎందు ట్యాబ్లెట్ లో
ఆ హెల్త్ బాాలలేదు కదా పెయిన్స్ అంటా ఉన్నావు
అ అవన్నీ కామన్ మా వాడకూడదు అవన్నీ జస్ట్
ఓ వీరు ఫార్మోసిస్టులు కదా అట్లా చెప్తారు ఓకే
ఆ అంతే మళ్ళ ఇంగేముంది వాడకూడదావన్నీ
ఇంకా అయిపో తర కొన్ని మంత్స్ లో ఒక వన్ మంత్ లో వన్ అండ్ హాఫ్ మంత్ లో ఫార్మసిస్ అయిపోతారు
సర్లే ఉంటాను బాయ్
ఓకేరా
ఆ
ఊ బాయ్
బాయ్